హలో ఎత్తినవా ఇగ మమ్మీ తో మాట్లాడు
ఆ
హలో
ఆ చెప్పే
తిన్నవా నే
ఆ తిన్నం తిన్నా ఇప్పుడే పడుకున్నామని
ఆ ఇదొ కథ
ఇాల కాతాలక్కన్నా ఎదా సుమిత్ర ఎదా తిన్న రానే
ఆ ఇంత ముందే నిన్న ఉప్మ చేస్కోన్
అలాంటలేరు ఆ
హాస్పిటల్ పోయిన ఇయ్యాల
అదే పింపి చెప్పింది
ఆ ముప్పై ఆరున్నం మరి వచ్చింది
ఆ
మూడు గంటలకి ఎక్తద్ బస్సు నాలుగు గంటల వరకు పోయినాం కానీ
ఆ
ఆ గుచ్చునమండీ
అవును
ఆరైంది సార్ కల్సరు
ఆ
ఉ పోల్ పోల్ తిడ్తన్నాడు తిడుతాండ్ మస్తు ఓపన్ చేసిన్ బాగా
ఆ
ఎన్న రమన్నా ఎన్నడు వచ్చినావ్ తొంభై ఎనిమిది వస్తదా బ్రీతింగ్ నీకు రావాల్సి ఉంది అనేసి చూసిననని అర్థమైతంది నీ ప్రాణం విలువ నీకు తెలవదా
అదే కదా
మేము ఎందుకు చెప్తాం మీ బాగుండాలనే చెప్తే
మరి
ఎంత ప్రబ్లాంగా ఉందో నీకు తెలుస్సున్దా ఎంత నెగ్లెట్ అంటా
పోతా పోతా పోతా పోతా కా వారం కాబట్టే
ఇది నీది రాహుల్ రెస్పాన్సిబిలిటీ తీసుకురావడం అంత నెగ్లెట్ ఎట్ల చేస్ రావుల్లు గొంటా కొంచెం వీల్ నీకు నీ గుంటే మీ అమ్మ తో నేన్ ఇచ్చి పంపియాలేగా
ఉమ్
ఆమే సిట్యువేషన్ ఎట్ తెలుసుగా ఇప్పుడు తక్కువ పోవాలనే గదా ఉ సేది ఇంక ఎక్కువ సిరియస్ అయితే ఏం చేస్తావ్ మన చేతులు దాటిపోయినాక చేస్తే ఏం చేస్త ఏం చేస్తావ్ నువ్ నేనేంచేయలేన్ నువ్వేం జేయలేవు అప్పుడు చెతులు దాటిపోయినంక ఉమ్
అవును మరి
కానీ సీరియస్ అయింటి డిశ్చర్ వారం రోజులకే మందులు ఇస్తార ఈ వారం రోజుల లోపు నువ్ వచ్చి మళ్ళీ బ్రీత్ టెస్ట్ చేయించుకున్న తర్వాతనే
ఉమ్
నీ లంగ్స్ ఏ రకంగా పనిచేస్తానే ఎంత వరకు నీకు సపోర్ట్ చేస్తానయి అవి హ అప్పుడు చూసిన తర్వాత నేను అప్పుడు కంటిన్యూ చేస్తా సీరియస్ అయినట్లే తలూపద్దు నువ్వు ఎట్లయితే తలూపద్దు అంత రెస్పాన్సిబిలిటీ లేదు ఎట్లుఉన్నావ్ నువ్వు అన్నాడు
మరి అదే కదండి చూసుకుంటుండుడు
ఏ నిన్నట్నుండి ఫుల్ అవస్థు మళ్లా ఆ నడిత్తే నిలవడి వత్తాందా నిలవడత్తలేదు కూచొ కూసున్నా కూడా ఈ ఊ తీసి తీసి ఊపిరి పొట్ట నొత్తంది ఛాతి న తంది పీ పలోత్తంది ఊక ఇట్లా ఇట్లా సార్ మేడ నరాలు గుంజుకొస్తాంది.
అది ఎక్కువైతాంది అన్నది ఇగ ఆ వస్తా వారంగ రాసిండా మళ్ళ
సో వారం మ వచ్చి బ్రీత్ టెస్ట్ చేయించుకోవాలి దేది
అంటే ఇయలా ఏం చేయ్ ఏదై మరి
నేను ఏం చెయ్యాలి ఇప్పుడు ఆమెకు అవస్థ బాగుంది. ఆమె అవస్థ కంట్రోల్ కావాల కొంచెం టాబ్లెట్లు ఇస్తున్నా రెండే రకాలు ఇచ్చిండు. నైటు మధ్యానం ఇస్ ఆమెకు అది కంట్రోల్ అయితే
అ టెస్ట్ చేేసి మళ్ళీ వేరే స్ త రో జ్
అప్పుడు నేను ఆ కంటిన్యూ చేస్తాము అండి. అది ఎంత అవస్థలు ఉన్నదో చూసాను అర్థ అయితంది ఉ టైమ్ టు టైం రావాలమ్ములు. వచ్చి చూపించుకొని పో తలుపితే తలుపుడు కాదు. నువ్వు ఏ సిచ్యువేషన్లో ఉన్నవ్ నీకు అర్థమైతుంద అంటండా. ఉమ్ సోవారం అన్నా
అది మొన్న సోన్ని తీసుకపోనప్పుడు చేంచుకుంటే అయిపోయి వస్తాం.
లేడే తి చంద్ర ఇక బుధవారం పోదాం అనుకున్నా బుధవారం ఏదో పని గురువారం ఇగ ఎవడు లేకుండా కాని పింకిని పట్టుకొని అయినా పోవాలి. ఏ ఒకరక రోజకాచ కా ఈ సోమవారం అయితే పోతా
సోమవారం వరకు వసుందా.
కరెక్ట్ ఏడు గోలీలు రాశాడు
ఆ
ఆ ఈ వారం రోజుల లోపు నువ్వు ఎప్పుడువస్తదో తెలవదు నాకు
మొత్తం వారము
మళ్ళ అమ్మత్త బుధహార
ఆ బుధవారం అయితాంది.
ఆ అమెకే సోమవారం అన్నవ్ మంగళవారం అన్న పొద్దున పోతే
ఆ అమ్మ మంగళారం పోతే ఇంగా ఇ ఒక్క రోజు ముందే గాదా ఒకటే రోజు
అనీ జుత్తందిగా
అదే నెగలేట్ చేయకే అసలే
నిన్నా ఇయలా ఫుల్ ఆఫీస్
ఆ
ఇక బుత్తంత సేపు బయట ఊడవనికి ఆ. దెలుసా హ్ ఊపిరి వెళ్ళిపోతాంది. వాషామైత లేద్
ఆ సందుల వట్ట కుర్ర్రి వాటారే. దాని దొబ్బి దోబ్బి దా చేతులాన్ని అరిగి పడయి తన్నయి ఆ ముంగడ వాట్టు సాప్పు డేక
ఏ దాస్ మొత్తం కాడుతు గుత లేను ఇగ ఉడ్తన్నా అది గూడ పోడుసి సిపిరి కట్ట వాట్టే ఊడుస్త ఫింకి పోరీలే అదే ఊడుతందే అదే ఊడ్ తంది. అదే కాడుగుతంది. అదే ఇండ్లు ఊడుసాంది. అదే ఇళ్ళు తుడుతాంది. ఆదే గింతంత నేను పడి ఏం చెత్తన్న. ఈ రెండు రోజులు అయితే ఇంకా మస్తుంది. ఉగాది రేపూ ఆనంగా ముందు ఎంత అవస్థ పడ్డానో మళ్ళా నిన్న ఈయ్యాల అవి వాయి మోసకి మళ్ళా ఫుల్లు బాడీ పెయిన్స్ ఫీవర్ హ్
అది ఎక్కువైతంది. అది గట్లా
ఆ గోలీలు ఆపేత్తె కతమే
ఆ మరి
ఆడ రూమటాలజస్ట్ గోలీలు రాసిండు. అనీ అడ రాసి దానికి నాకు బ్రీత్ ప్రాబ్లమ్ తగ్గలేదే.
ఆ
జస్ట్
మరి ఏం రా ఇస్ సార్ చెప్పినా మరి అ ఏసింది ఈ గోళీలు వేసుకుంటే కొంచెం కూడా తగ్గలేద అని
బ్రీత్ ప్రాబ్లం తగ్గలేదని అంటే వాడు అన్నాడు కూడా అప్పుడు నువు ఇది వోయి అవదగ్ కి ఎందుకు చూయించుకున్నా అంటే ఇది రేపు ఫ్యూచర్ లో ఇంకా పెరగకుండా ఉండడం కోసం ఈ ప్రాబ్లం ఈ ప్రాబ్లం పెరుగుకుంటు ఉంటే లాంగ్ స ఓ డ్యూటీ ఎస్ఎస్సి వాడుత అయితే వాడు నెలకుఒకటి ఇంజక్షన్ ఇస్తా అన్నాడు అట్లా ఈ సారు పోతే ఇంజక్షన్ తీసుకుంటా గోలీలు మింగ ఇగ
ఏస్కో ఏసుకోలతేంది పానం అంత
ఆహా మూడు కాదు కలి నిన్న అవస్థకు ఫుల్ అవస్థ అవస్థకి ఏదో నాకి ఏదో ఏదో ఆలోచనయ్యా హు
ఏమైతే కాలే
ఏమున్నది శ్వాస బాగా ఇబ్బంది పెడితే ఏముండది ఆ వంత గోస గోస ఇది బాగా నాకు ని టైం పడుతాందా మమ్ హలో టైం పది అయింది పది నిమిషాలు కాలేదు ఇంకా పది సెకండ్లు ఉన్నది
ఆ
మళ్ళా చేయాలా మాట్లాడతావా ఆ ఇంకా అయిపోయింది పది నిమిషాలు మళ్ళా చేయనా
ఆ చెయ్ ఇంకా ఎన్ని ఉన్నాయి రా
ఆ ఇలానే ఉండు చేస్తాను
ఆ కట్ చేసి చెయ్